హలో
హలో సిస్టర్ బాన్నారా హాయ్
మీరు బాగున్నారా
ఆ బాగున్నా సిస్టర్ ఏం చేస్తాళ్ళు
ఏం లేదు కూర్చొనున్న మీరేం చేస్తున్నారు
ఆ ఏం లేదండి ఇప్పుడే వర్క్ కంప్లీట్ అయింది కూర్చున్న
అవునా మీ మొబైల్ సైలెంట్ లో పెట్టండి
నా మొబైలా
ఆ
ఓకే ఓకే పెట్టా సిస్టర్
హ్మ్ ఎందుకంటే వైబ్రెట్ వస్తుంది హ్మ్
మళ్ళీ వస్తుందా
అవును
అయ్యో సైలెంట్లోనే ఉంది
ఏం చూస్తుండ్రు అయిపోయిందా పని
ఆ అయిపోయింది సిస్టర్
అవునా ఏం తిన్నారు ఈ రోజు ఆఫ్టర్నూన్ హ అండి ఈరోజు మార్ న్నింగ్ నుంచి బాగా బిజీబిజీ
కాల్స్ లో నేనా
లేదండి ఇంట్లో వరకు పండుగ వస్తుంది కదా
అవునా ఏం పండుగ సిస్టర్ అవునా
గానా
ఓకే అండ్ మీరు థర్టీ డేసు ఫాస్టింగ్ ఉంటారు గా సిస్టర్
అవునండి
హ్మ్
లేదు నేను ఉంటలేను నా హెల్త్ కొంచెం బాలేదైతే మమ్మీ ఉంటుంది. హ్మ్ ఇంకా ఏం వండారు ఈరోజు స్పెషల్ టూ డే
టమాటో సిస్టర్
టమాటా
హ్మ్ అంటే మీరు తర్టీ తత్ థర్టీ డేస్ ఎందుకుంటారు సిస్టర్ మరి
అది ఆచారమే కాది పెద్దలకి తెలుసు
అవునా అంటే సిక్స్ కి అలా తిం టారు కదా ఒక అలారం ఇస్తారు కదా అల్లాది
అహ పొద్దున్న ఫైవ్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకి ఒక పొద్దు ఏం తినొద్దు
ఆ
తీర్సాక మళ్ళా సిక్స్ థర్టీ తర్వాత ఏమైనా తినొచ్చు
ఆ సిక్స్ థర్టీ నుండి మళ్ళీ మార్నింగ్ ఫైవ్ వర
ఆ ఏమన్నా తినొచ్చు మళ్ళా మార్నింగ్ ఫైవ్ ఫైవ్ కి అన్నం తిని మళ్ళా ఇక డే మొత్తం దినం మొత్తం ఏం తినవ
ఆ మరి వర్క్ కి వెళ్తారా సిస్టర్ ఎ మన వర్క్ కి
ఆ వర్క్ ఉంటే చేసుకుంటాం కదా
హ్మ్ అంటే ఫాస్ట్ చింగ్ ఉంటారు కదా కొంతమంది కళ్ళు తిరగడం అట్లుం
ఆ ఇగ అలాంటి వోళ్ళు ఉండరు కానీ ఆ ఫాస్టింగ్ లో అన్ని చేసుకోవచ్చు
అవునా ఇంక మా దగ్గర మార్నింగూ ఆఫ్టర్నూను ఈవినింగ్ టైమ్ లో అల్లా ఇస్తారన్నమాట టైపింగ్స్ నా మీ టైమింగ్స్ ఉంటాయి గదా దాన్ని బట్టి
అవునా అవునవునా నమాజ్ చేదర్ కదా
ఆ అవును మైక్ లో చదువుతరు ఇంకా ఫ్రైడే రోజైతే ఇంక ఎక్కువ టైమ్ తీసుకుంటరు
అవును అది ఫ్రైడే స్పెషల్ అన్న ట్టు
అవునా ఎవ్రీ ఫ్రైడే చేస్తరు సిస్ చేరళ
అవును ఎవ్రీ ఫ్రైడే స్పెషల్ ఇంకా మరి పని అయిపోయిందా
ఉమ్ అయిపోంది సిస్టర్
ఏం వండారు ఈరోజు లేదు లేదు అన్ మ్యారీడ్
అవునా టమాటో ఆ లేస్ సిస్టర్ అన్ మ్యారీడే
అన్ మ్యారీడ్ ఏనా ఓకేఓకే ఇంకా చెప్పండి
ఏముంది సిస్టర్ మీరే చెప్పాలి
మీవి ఉగాది వస్తుంది గదా
ఆ వస్తుంది
ఆ ఉగాది రోజు ఏం స్పెషల్ చేస్తారు
స్పెషల్ అంటే భక్షాలు ఉంటాయి కదా సిస్టర్ భక్ష్యాలు చేసుకుంటాం
ఓకే
ఆ అవిచేసి తీసుకొని పచ్చడి చేసుకుంటాం
అది మీరు మా మార్నింగ్ టైమ్ చేస్తరా లేకపోతే ఆఫ్టర్నూన్ నా
మార్నింగ్ టైమే చేసుకుంటాం మార్నింగ్ టైమ్ జేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ టైం కి టెంపుల్స్ కి వెళ్ళ డము ఎళ్ళి ఉమ్ ఈవినింగ్ టైం వరకు వస్తాం ఇంకొంతమంది ఈవినింగ్ టైమ్ లో వెళ్తారు
అవునా
ఆ కాన్స్టెంట్ టైమ్ అంటే ఏమి ఉండదు సిస్టర్ ఎప్పుడు వెళ్ళాలి అనుకునే వాళ్ళు అప్పుడు వెళ్తా ఉంటారు వస్తు
ఆ అదైతే ఉంది ఇంకా మరి ఉగాది తర్వాత ఇం ఏం పండుగ ఉంది మీది
శ్రీరామనవమి ఉంది
శ్రీరామనవమి అవునా అంటే డేస్ తర్వాతనా లేకపోత్ ఏం
ఒకో టెన్ ఫిఫ్టీన్ డేస్ లో వస్తది అది అంతే ఇంక ఈసారి తొందర వస్తుం కద అనుకుంటా
అవునా ఓకే మీకు ఏ పండుగ ఇష్టం మరి మీ దాంట్లో
మా దాంట్లో ఇంగ అందరికి బతుకమ్మ అంటే ఎక్కువ ఇష్టం బాగుంటది. ఆ మీకు ఇప్పుడు థర్టీ డేస్ మాకు ఎక్కువ డేస్ ఉన్న పండగ అంటే అదే ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంటది. అది ఆ అంటే నైన్ డేస్ బతు తుకమ్మ ఉంటది ఇక మధ్యలో త్రీ డేస్ లావ్ మళ్ళీ దసరా వస్ ఉంటది కదా ఇంగ మొత్తం పండుగ వాతావరణమే ఉంటది ఒకటి టెన్ ఫిఫ్టీన్ డేస్
బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ తో కదా
ఆ ఇంకా దసరా రోజును లాస్ట్ డే ఉంటదిగా బతుకమ్మ అది అలాస్ట్ రోజు ఆ కానీ ప్రతిసారి వర్షం పడుతుం సిస్టర్ పెద్ద బతుకమ్మకి అ ఆ మళ్ళా వర్షం ఎక్కువసేపు కూడా రాదు కొంచెం కొంచెం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్ పడుతది ఇంకెవరి ఇంటికి వాళ్ళు వచ్చ
అయ్యో పెద్ద బతుకమ్మకి మా వరకు ఆడుతు కదా మీరు
ఆ అదే ఉమ్ ఎక్కువ టైమ్ ఆడుకు కుందాం అనుకుంటాం కానీ అట్లా జరుగదు
ఇక్కడ కూడా మా సైడ్ కూడా బాగా పొద్దున్న వారికి ఆడతారు మంచిగా అందరు
ఊ
బాంటరు హాఫ్ శాడీ వేసుకొని ఫ్రాక్స్ వేసు కొని బాగా మంచిగా పెద్ద పెద్ద బతుకమ్మలు చేసి బావుంటది
ఉ కానీ ఈ వర్షం వల్ల ఆ ఏం సిస్టర్
బతుకమ్మకి మరి స్పెషల్ ఏమి ఉంటది
ఆ చేసుకుంటాం తీపి వంటలు చేసు కుంటాం అప్పాలు గిట్లా చేస్ కుండాము
అవునా అవు చిన్నం
ఏంటివి ఆ పిండి వంటలు మళ్ళీ అవి అంటారు గదా ఏమో అంటారు సిస్ స్తార్ బెల్లంతో చేస్తారు అరిసి అప్పలు అవి బాగా చేస్ కుంటారు
ఓకే ఓకే
మీరేమన్నా ఏసుకుంటారా పండక్కి ఇప్పుడు
అహా అవును పండుగ రోజు బిర్యానీ చేస్తాం సేమియాలు చేస్తాం
అవును సేమ్యా వున్నాయ్ ఇంకేదో చేస్తారు కదా సిస్టర్ ఏదో ప్రసాదం ఆహా కాదు రవ్వతో చేస్తారు ప్రసాదము రవ్వ పెల్లం అహా చే రవ్వలో చెక్కెర కలుపుతరు
ఆహ అది కీర్ అంటారు దానికి
అవునా అదే
ఖర్జులు పండుగప్పుడు చేస్తాం
అవునా అదే మా నా పండగ తెలీదు గానీ ఆ స్వీట్ తెలుసు
అహ ఓకే ఓకే
అంటే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఆ ఉన్నారు మా నాన్న వాళ్ళ ఫ్రెండు వున్నారు సేమ్యాలు పంపిస్తరు బిర్యానీ పంపిస్తరు ఇంకా ఈ స్వీట్ పంపిస్తరు అప్పుడప్పుడు
అవునా అది ఆహా
పేరు తెలీదు దాంది పేరు స్వీట్ పేరు
కామెడీ యా
అన్నీ తింటాం
బాగుంటందా మరి బిర్యానీ
ఆ బాగుంటది సేమియా కూడా బాగుంటది అంటే మా దాంట్లో చేసినట్టు ఉండదు సేమియా డిఫరెంట్ ఉంటది మీది. బాగుంటది మ్మ్
హ్మ్మ్
అంటే మీరేదో మీ సన్నగా ఉండి ఆ పార్ట్స్ పార్ట్స్ ఉంటది సిస్టర్ అంటే పాలలానే ఉంటది. మేం చేస్ మేం చేస్ ఇంకట్లా రాదు మొత్తం ఉడికి
అంటంటేవర్ది వాళ్లకే కుదురుతది కదా మ్మ్ మాకు మీ దాంట్లో అంటే ఇది సంక్రాంతికి అరిసెలు పండుగ అది చేస్తే కదా అరిసెలు
అవును అరిసెలు అవును
బాగా ఇష్టం ఇంకా అది ఉగాదికి ఇంకొక అది చేస్తారు కదా ఇది మన రొట్టేది ఆహా అది ఆ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ పంపిస్తారు హ్మ్మ్ ఇంకా పక్కకు అంటి ఉంట్ ఉంటవి ఆంటీ కూడా పంపిస్తంది బాగుంటది హా
హ్మ్మ్
ఇంకేం చేస్తున్నారు అందరూ మీ ఇంట్లో
ఏముంది సిస్టర్ ఏం లేదు ఇంకా సమ్మరే గదా ఇంటి దగ్గరే ఉంన్ టరు
ఇంకా ఎండలెట్లున్నాయి.
అమ్మో దారుణంగున్నాయసలు ఎయ్టు ఎయ్ట్ థర్టీ నైన్ అయిందంటే చాలు ఎండలింక.
ఔను ఇంకా మేలో ఎలా ఉంటదో ఇప్ప్డే ఇంత ఘోరముంది.
భయమైతుంద్ సిస్టర్ అసలెండలన్ దల్చుకుంటేనే.
అమ్మో బయటికి వెళ్ళద్దిగ ఇంట్లో ఆ
నార్మల్గా బయటికి వెళ్లి ఏమన్న హ్యాండ్ వాస్ చేసుకుందాం అన్నా కూడా అసలు కనిపి ఫేస్ కు మొత్తం ఇట్లా బ్రైట్ అయి కొడుతుంది ఎండ కళ్ళకు ఊమ్
ఈరోజు మార్నింగ్ మ మమ్మీ ఐతే అమ్మ ఎండ బాగుంది ఒ ఫాస్టింగ్ కద లెవెన్కి. ట్ల మాక్ నల్లొస్తదీ. ఆ టైమ్ బైటిక్ కూలర్ లో వాటరేస్తా అనేసి బయటికెళ్తే అమ్మా ఎండ బాగు. టదంటుంది ఐనా చాలా ఎ. అ అమ్మ ఘోరం. అదేత్తింకా మారి.
పండగెప్పుడు సిస్టర్ మీది.
ట్వెంటీ వన్ కి.
మార్చ్ ట్వొంటీ వన్నా.
లే ఆ మార్చి ట్వెంట్
ఇమ్ మా పండగ్ ఆ మా పండగ్ జే. లిన వన్ వన్ డేకే కద మీది.
అహ వన్ డే గ్యాప్ నెక్స్ట్కి హ ఔనా. ఇంకా హోలీ ఆడారా.
ఉమ్ ఆడా సిస్టర్ మీరాడ్తారా.
ఎవ్ లేద్ లేదండి.
ఎందుకు
అంటే ఇగ చ్ ఇంట్లోనే ఉంటం ఇంటు మా సైడెక్కువ మంది లేదు కావట్టి.
ఔను మసై మప మాగ్ గల్లీలో ఒక సైడ్ కున్నారు ఆ వొదెన వాళ్ళాడతారు మాతో.
ఔనా మీ టైమైయ్పెయ్ందండి.
హౌన్ ఓకే.